ఉమ్
హాయ్ హాయ్ హయ్ అండి.
ఏం చేస్తున్నరండి.
ఏం చేయలేదు తినేసి పడుకున్నానండి.
హలో
ఆహ్ హలో.
ఆహ్ చెప్పండి.
వినిపిస్తుందా తినేసి. పడుకున్నాము ఆహ్ తినేసి పడు. కున్నాము.
ఆహ్ ఓకే ఓకే అండి. ఏం తిండ్రు.
నేను ఇవాళ దోశ తిన్నానండి. టిఫిన్ చేసుకున్నాము ఆహ్ సో. టిఫిన్ తిన్నామన్నమాట. మీకు విన్ మీకు వినిపిస్తుందా వాయిస్ క్లారిటీగా.
వస్తాందండి.
ఆహ్ ఓకే ఉమ్ నాక్. చిన్నతనంలో మా తాత్. అత్తయ్యా ఆ నాటకాలు వేసే వాళ్ళాండి. రామాయణానికి. సంబంధించి. భారతానికి సంబంధించి అట్లా నాటకాలు దుర్యోధనలు దుర్యోధనడు వేషము అట్లా కృష్ణుడు వేష ము అట్లా వేస్తా ఉండారు మీకు ఐడియా ఉందా పురాణాల గురించి.
ఆ ఐడియా ఉంది. పర్టికులర్ గా చెప్పమంటే చెప్పలే కానీ ఐడియా ఉంది.
అంటే ఇప్పుడు ఆ లైక్ మనము రామాయణం గురించి అనుకుందాము.
ఉ చెప్పండి
రాముడిని సీత ఆదే చ్ ఆ సీతని ఆయన ఎవరో ఆయన ఎత్తుకొని వెళ్ళిపోవడము. అయిన పేరు సీతని సీతని తీసుకెల్పు
ఆ అడువులోకి, అడువులోకి
ఆ అడివిలోకి ఎవరు అది తీసుకెళ్లేది. అ
ఆ విన్నానండి అంత నాలెడ్జ్ లేదు. మనకు పురాణం పైన. తంటే ఎన్నాంలే సినిమాల్లో చూసి
అట్లాంటి ఆ అట్లాంటివన్నీ ఊ అట్లాంటివన్నీ ఏంటంటే వే విళ్లు నాటకాల ద్వారా చూపిస్తార అన్నమాట. క్క ఎందుకంటే మనము బుక్ చదవడం వల్ల, లేకపోతే టీవీ చూడడం వల్ల అట్లా అనేది మనకి కొంచెం అర్థం అవ్వచ్చు. అర్ధం కాకపోవచ్చు. ఈ నాటకాలు అనేవి కొం మో ఇంట్రెస్ట్ గా ఉంటాయన్నమాట. ఆ స్టోరి టెల్లింగు వాళ్ళు చెప్పే విధానం కానివ్వండి అంటే మనకి ఇక్కడ ఆ ఫేస్ టు ఫేస్ చూపిస్తారు కదా. యా ఫలానా ఈ విధంగా అన అనేసి మనకి ఇ నాటకాల వేస్ వీర్ రామ్ రాముడిలా ఉంటాడు చీఫ్ ఎలా ఉంటుంది లక్ష్మణుడు ఇలా ఉంటారు అని ఎన్నేసి పర్టుక్లర్గా మనకి కళ్ళ ముందే మన నటి నచ్చేటప్పుడు ఆ పాత్ర యొక్క వాళ్ళు నటించేటప్పుడు మనం ఆ విధంగా ఫీల్ అవుతాం అన్నమాట ఆ విధంగా ఫీల్ అయ్యేటప్పుడు ఏంటంటే అంటే రామయణమంఅంటే ఇలానా ఓకే ఇలా తీసుకెళ్ళలిపోయారా అంటే మనం ఒక హుగాలో కల కీ ఎలిప్ దాము మన కళ్ళ ముందరే ఇవన్నీ జరిగినట్టు టు
అవునండి
ఆ అది ఇట్లాకు అది మీకె చ
మీకు మీకు అవవాహన ఉందండి అవి మా తాత ఈ బుక్ కూడా చెప్పి తెప్పించినన్ అండి చదవల అనుకున్నా కానీ వీళ్లుు దొరకడం లేదు అర్థం కాదు దో
అవ
రామాయణం బుక్ కూడా ఉందండి మా ఇంట్లో మా తాతయ్య చదివే ఒకటి చెప్తా ఉంటాడు కథలు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చేసి మా త దగ్గర విన్ననేవాళ్ళు ఈరోజు కథ ఏట నుడి చెప్తాడు ఏం జరిగింది అప్పుడు ఈ పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకంతా మాత్రం తాత అయి చెప్పేవాడు
అది బోకు చదవడం అనికంటే మనము భారత భారతము